అ హలో
బాబు ఉన్నాడు ఆ బాబుకి ఇప్పుడు సిక్స్ మంత్సు కంప్లీట్ అయింది నేనొచ్చి బాబుకి ఆ ఫుడ్ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేశాను మ్మ్ ఎలా స్టార్ట్ చేశారూ టె ఫ్రూట్స్ని మిక్సీ బట్టి కొంచెం పాలు కలిపి అట్లా పెట్ ట్టడం మీ సైడూ ఎలా పెడతారు
మా సైడ్ అంటే నేను తినే ఫుడ్డే కంటిన్యూ చేస్తాను మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ తెచ్చి సాంబార్ పలచగా సాంబారు లేదంటే
అంటే స్టార్టింగ్ నుంచే కారం కూడా అలవాటు చేస్తారా
ఆ చేస్తాం మా పక్క మేము అట్లే చేస్తాం అన్నీ అలవాటు పడాలి కదా
ఓకే ఓకే
మ్మ్ మీరు
మేము అలాగే అండి ఒక త్రీ డేస్ ఫ్రూట్స్ ఒక ఫ్రూట్ త్రీ డేస్ ఇంకో ఫ్రూట్ సలాడ్ స్టార్ట్ చేస్తాము మ్మ్
వంట వంట చేసి పెడతారా
ఆ చేస్
ఇ పను పాప్ కే
ఆ ఆ ఆ చికేను అంత ఇప్పుడంతా ఏం పెట్టాము
ఆ టిఫన్ టిఫను
టిఫన్ ఆ ఆ టిఫను ఇంట్లో చేసిన ఫుడ్ ఆల్మోస్ట్ నేను అన్ని రెఫర్ చేస్తాను బయట ఎలా చేస్తారో మనకు తెలిదు కాబట్టి ఇంట్లోనే ఫ్రెష్ గా మనం చేసి పెడితే బాగుంటుందని ఇంట్లోనే అన్ని
వాటర్ బాయిల్ చేసి తాపీస్తారా డైరెక్ట్ గా తాపిచేస్తారా
బాయిల్ చేసి హీట్ చేసి కూల్ అయ్యాక తాగదీస్తామ్ మామ్ అమ్మగారు అలాగా నేర్పిచ్చారు కాబట్టి మేము అలాగే ఫాలో అవుతాము అలాగన్ని బాబుకి అన్ని తగినట్లు ఏ ఫుడ్డు పట్టి చూస్తాము
తిన్న తర్వాత యాక్టివ్ గా ఉంటారా
ఆ బాగ యా క్టీవ్ గా ఉంటాడండి
అ అన్ దానివల్ల ఏమి ఎఫెక్ట్ ఏమి లేదు కదా ఏడ్చేది
ఆహా లేదు మోషన్స్ అట్లేమి అవ్వలే దు కొంచం బావు బాగున్నారు ఇప్పుడు ఇంకా యాక్టివ్ గా అనిపిస్తన్నారు
స్టార్టింగ్ నుంచి అట్లే ఉన్నారా
ఆ అవును స్టార్టింగ్ నుంచి యాక్టివ్ గానే ఉన్నారు ఎక్కడ ఏం డల్ అట్లా ఏమనిపయడం లేదు
హ్మ్
ఓకే అండి ధన్యవాదాలు
ధన్యవాదాలు